హలో నమస్తే అండి
నమస్కారం అండి
ఏం చేూస్తునారు అండి బాగున్నామండి మీర ఎలా ఉన్నారు ఏం చేస్తునారు అండి
ఖాళీగా ఉన్నామండి ప్రస్తుతానికి
మ్మ్ హ్మ్ బోన్ చేసారా
ఇంకా లేదండి
ఎలాంటి ఫుడ్ అంటే ఇష్ట ఇష్టమండి మీకీ ఇంకా లేదండి
ఉమ్ నాకి సాత్విక ఆహారం అంటే ఇష్టం అండి.
ఏంటి?
సాత్విక ఆహారం అంటే ఇష్టమండి
కా ఆహారం అంటే
తెలీదా అండి మీకీ
ఆహా తెలియదండి.
ఆ సాత్విక ఆహారం అంటే నాన్ వెజ్ కాకోకుండా వెజ్ లో అన్ అండి మసాలాల్ లేకోకుండా టాయే ఉమ్ అటువంటివి సరి అలా ఏమంటారండి?
ఓహ దాన్ని సద్వికాహారం అంటారా, నాకు తెలియదండి.
అవునా ఉహు మీకీ అండి ఎటువంటి ఫుడ్ అంటే ఇష్టమండి?
ఆ మాంసాహారం, శాకాహారం ఏదైనా తింటానండి శాకాహారంమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మాంసాహారం రోజు తినలేను వారానికి ఒకసారి తినగలను అది ఎక్కువ తినలేనండి.
ఆ అండి
ఉమ్ మీకు వండడం ముందు వస్తుందా అండి?
ఏదో అండి కొంచెం కొంచెం వస్తదండి, ఈ మధ్య నేర్చుకుంటున్నాను మీక్
ఆ ఆ వండుతానండి బానే
బానే వండుతార అండి, మీరు బా చేసే కర్రీ ఎద్ దండి
బాగా చేసే కర్రీ అంటే ఆ అన్ని బా చేస్తానని మా ఫ్రెండ్స్ అంటుంటారండి ఇంట్లో వాళ్ళు అందరూ చికెన్ బిర్యానీ చేస్తుంటాను. బాగా అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, రసం చేస్ తా ఉంటండి మా ఫ్రెండ్ కి ఇష్టం
ఆ ఎట్లా చేస్తారండి ప్రాసెస్ ఏమన్నా? చెప్పగలరా ఆ అదే రసం చేసి ప్రాసెస్ చెప్
రసమా, నేను ఫస్ట్ రసం కీ కొంచెం టమోటాలు ఆ రెండు మూడు టమోటాలు నాకు ఒకదానికయితే మూడు రెండు టమోటాలు తీ తీసుకుంటా అ టమోటాలు కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి కడిగి, దాంట్లో ఈ కొంచెం చూసుక్ కొన్ని తగినంత చింతపండు ఏసుకొని మంచిగా ఉడికిచ్చాలండి. నీళ్ళల్లో ఉడికిచ్చాక చల్లారిబెట్టాలి.
ఉమ్
అది చల్లారే సమయంలో ఒక పక్క ప్యాన్ తీసుకొని
ఉమ్
మిరియాలు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర తెల్లి గడ్ తెల్లిపాయ తెలుసు కదండి వెల్లుల్లి అవన్నీ వేసి ఒక వేపు వేపాలండి
ఆ
వేపిన తర్వాత వాటిని దంచాలండి మిక్సీకి అట్లంతా వేకూడదు టేస్ట్ రాదు
అవునా అండి ఓకే
కొంచెం ముద్దలాగా వస్తది
ఓకే
పొడి కొడితే ఎంతస్తదో చుడండి చాణిగిత్నలా పొడి
అవునండి అవునండి
అట్లా ముదుస్తుదండి దాన్ని తీసుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి నీకు మీకు కు ఆప్షనల్ అండి ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంటే ఆ పోపు దినుసులు ఏసీ కాస్త కరివేపాక వేసి జీలకర్ర ఆవాలు వేసి ఒక వేపు వేపిచ్చి దాంట్లోకి ఆ మనం ఇది చేసుకున్నాం కదండి పొడి ఆ పొడి ఆ ఆ మసాలా ఆ మసాలా వేసి అది స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే టై లో ఇదంతా గుజ్జు గుజ్జు చేసుకుంటాం కదా
అవునండి
టమోటా చింతపండు అది వేసి ఒక టెన్ మినిట్స్ మరగ నెయ్యాలి మరగ ను మనం దింపేసే టై లో కా కొత్త కొత్తిమీర వేస్తే రసం ఉప్పుేయాలండి మర్చిపోయాను ఉప్పు మరిచిపోయాను ఉప్పు కారం వెేయ్యాలి ఆ అది ఎప్పుడంటే మనం దంచుకున్న మసాలా వేస్తామే ఆ టై లోనే వయ్యాలండి ఉప్పు కారం కూడా అదే అండి రసం సూపర్ ఉంటుందండి
మీరు చెప్తా ఉంటేనే నాకు నోరుఊరుతా ఉందండి తినాలనిపిస్తా ఉంది నకు చెప్పే విధానం వింటుంటే అట్టే అదే అందులో మీరు దంచి ఎంట్ర్రి కదా మిక్సీ కేక్ండ దా అవన్నీ మసాలాలన్నీ దని చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అని ఇంకా చెప్తానే నాకు ఇంకా నోరుఊతా ఉందండి తినడానికి ఇస్తాంది దతన్ని
చేయడం వస్తదండి
ఆ వస్తదండి మీకండి
ప్రాసెస్ చెప్తారా
ఆ చెప్తానండి
హ
మేం బీరకాయ కర్రీ అంటే ఫస్ట్ శన్గిత్నాళ ఐడియా ఉన్నాయి కదా అండి
ఉ
ఆ అవన్నీ ఎయించుకుంటామ అండి ఫస్ట్ శనగితనాలు ఏంచేసుకుని అవి చల్లార్చిన తర్వాత దాంట్లోకి ఆ మసా దనియాల పొడి కొంచం పచ్చిమిర్చి ఉంటాయి కదండి అవి ఇంకా పసుపు ఉప్పు మిక్సీ పడ్తామండి
ఉమ్
అవంతా మిక్సీ పట్టిన తర్వాత అవి అ స్టవ్ మీంద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎరగడ్డేసి తిర్వా తిరువాతి ఎస్తాం కదండి
అవునండి
దాంట్లోకి టమోటా కొంచెం యాడ్ చేయాలండి ఎరగడ్డ వేసిన తర్వాత అది కొంచెం ఎగిన తర్వాత టమోటా యాడ్ చేసి అది కొద్దిసేపు ఎయించిన తర్వాత బీరకాయలు ఉంటాయి కదండి
అవునండి
ఆయిల్లోనే కాసేపు ఫ్రై చేయ్యాల అండి
ఆ
ఫ్రై జేసిన తర్వాత ఈ మాసాలా ఉంటుంది కద మనం అంతకుముందే మిక్సీ పట్టింది ఆ మసాలా తీసుకొని యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి కాసేపు స్టవ్ మీద అట్లే పెట్ ట్టేస్తే ఒక ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది కర్రీ అయితుందండి అ
అవునండి ట్రై చేస్తానండి ఒకసారి నేను కూడా
ఆ సరే అండి మీరు ఎట్లా చేస్తారండి బీరకాయ కర్రీ
నేను ఇంకా ఇంతవరకు చేయలేదండి మీరు చెప్పారు కదా ట్రై చేస్ స్తాను మ్ ఇంకా ఏం వంటలు చేస్తారండి మీరు అదొక్కటేనా బాగాంటే
ఆ నేను బీరకాయ కర్రీ బా చేస్తానండి ఇంకా నాకి ఆకూర తాలింపులు ఉంటాయి చూడండి ఆ అవంటే కూడా చాల ఇష్టం అండి
తింటారా బానే
ఆ బాగా తింటామండి మీకి కొంచెం సిర్రా కని ఐడియా ఉందా అండి
ఆ
వుందా అండి మ్ దాంట్లో గీ ఎగ్ ఫ్రై ఎగ్ వేసుకొని తింటాం బలే ఉంటదండి ఫ్రై చేసుకు టే
ఓ సిర్రాక
ఆ సిర్రాకండి
ఓకే విన్నాను ఎలా ఉంటదో ఒకసారి చూడాలి
అదే అండి మామూలుగా మనం ఆయిల్ వేసి ఎరగడ్డ వేసి అవవి ఏంటి ఆవ అలేసి తిరువాతి ఎస్తాం కదా తిరువాతి వేసి ఆ ఆకూర అంతకు ముందు ఆకుకూర దాంట్లో కేసి కాసేపు వేయించుకొని దాంట్లోకి ఎగ్స్ కొన్ని పగలు గొట్టుకొంటే బావుంటదండి
ఆ
ఉమ్
చిర్రాకు ఇదే కదండీ తోటకూర అం టారే అదే కదా చిర్రాకు అంటే
తోటాకు తెలీదు దే అండి తోటాకు వేరనుకుంటా సిర్రాకు తోటాకు రెండు సెప్ రేటండి
ఉమ్ నేను ఎక్కువ మునగాకు తింటాను
అవునా అండి మునగాకు అవునండి మునగాకులు మంచి ఐరన్ దొర్ దొరుకుతుంది మనకి
మాకు ఇంటి దగ్గర చెట్టు దొరుకుతదా సో మునగాకు ఎప్పుడన్నా ఇంటి కెళ్నప్పుడు ఇప్పుడు నేను ఇంటికి కొంచెం దూరంగా ఉంటా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని తింటా ఉంటా దాన్ని ఎండ పెట్టు కొని అప్పుడప్పుడు పప్పులేకి వేస్తూ ఉంటానండి మంచి ఐరన్ దొరుకుతది కదా అని చెప్పి
అవునండి మంచి ఐరన్ కావాలంటే మునగాకు తింటే ఐరన్ మంచి దొడ్లాక్ వస్తాది
ఒకసారి మేఘాల వైపు చూడండి ఎలా పరుగులు పెడుతున్నాయో వెళ్తున్నాయండి ఎంత బాగా కనిపిస్తోందో
అవునా అండి మీరు బయట ఎక్కడో టేరస్ మీద ఉన్నా టున్నారు
ఆ
నేను చూస్తానండి
ఉమ్
ఇంకేంటండి
చెప్పాలండి
చెప్పాలన్ ఆ
నాన్ వెజ్ ఏం తినరా మీరు
నాన్ వెజ్ అంటే చాలా తక్కువేనండి తినేది
అవును
ఉమ్ అవునా అండి
తింటారు కదా మామూలుగా
ఆ తింటామండి మామూలుగా ఉమ్ మీర్
ఇలాన్ నేను తింటానండి చికెన్ ఒకటే తింటానండి మటన్ అలా ఏం
ఏమి తినరు ఎగ్స్ తింటారు
ఆ ఎగ్స్ చికెన్ తింటాం డి మటన్ లో తలకూర అంటే బాగా ఇష్టం అండి కానీ చాలా డేస్ అయిందండి తినక
ఓ ఏదో చెప్పబోతున్నారు
ఈ సారి రసం ట్రై చేయన్డి ఇలా
ఆ సరే అండి తప్పకుండా ట్రై చేస్తామండి
ఉమ్
ఇంకేంటండి
ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా
మ్ ఇంకా ఇంకేం లేదండి మీరేమైనా చెప్తారా
ఏం లేదండి వంట అప్పుడప్పుడు ట్రై చేస్తూ తింటూ ఉండండి
ఆ సరే అండి అ సరే అం డి మరి
చేయండి వంట పైన
మ్ సరే అండి చేస్తా
డి థ్యాంక్ యూ సో మచ్ అండి
మ్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి మ్